హలో
హలో ఆ వినపడుతుందా
హలో ఆ వినిపిస్తాంది
మీరు క్లోత్స్ కొనడానికి ఇలా షాప్స్ వెళ్తారు కదా
అవును
ఆ అంగక్కడ అంటే ఆ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇక్కడ ప్చ్ ఆ మీకల్లయితే
ఏంటి
ప్రైజెస్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా మీరు ఎలా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయ అనుకోండి మీరు ఒ ఎలా దాన్ని ఫేస్ చేస్తారు
కార్ క్లాత్ ఆ క్వాలిటీని బట్టి ఉంటాయి మనక్ కాల్స్ డిజైన్ మోడల్స్ ని బట్టి ఉంటాయి అవన్నీ దాన్ని ఎట్ల చెప్తాం అంత అవి ఎక్కువ తక్కువ అని ఒక్కొక్క సైడ్ ఒక్కొ రకంగా ఉంటాయి అది కంఫర్ట్ని బట్టి
ఆ మరి ప్చ్ అంటే ఇప్పుడు ఎక్కువ రేట్ ఉంటుది మికి ఆ వర్త్ అనిపిచుండదు ఆ క్లాత్ కిను ఆ ప్రైజ్ కి మీరు దాన్ని
అప్పుడు తక్కువకు అడుగేది తక్కువ కడిగి ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఇస్తారు లేకపోతే వెళ్ళిపోతాం అంతే
ఓకే మీరు కంప్లైంట్ చేయడం అలా ఏం చేయరా
ఎవరికి కంప్లైంట్ చేస్తాం చెప్పండి ఫస్ట్
ఆ అంటే పోలీస్ స్టేషన్ లో ఇట్లా ఎక్కువ ప్రవస్ పమ్ముతున్నాడు అనే అ
అది ఎవరు చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎవరు పట్టించుకోని కూడా పట్టించుకోరు
అంటే అది లీగల్ గానే కదా వెళ్ళొచ్చుద లీగల్ గా వాళ్ళ కేసు ఫైల్ ఫైల్ చేయొచ్చు కదా
చేసి ఏం చేయాలా అసలు దానివల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా
ఉంటాది మరి ఇంకోసారి ఆ షాప్ క విజిట్ అయినప్పుడు ఆ రీజనబు ప్రైస్కి ఇస్తాడనమాట
అప్పుడు వాళ్ళు ఎంఆర్పి ప్రైస్ పెడతారు నార్మల్ గా ఎంఆర్పి ప్రైస్ కంటే తక్కువ అమ్ముతారు మరి అప్పుడు ఎమ్మార్పీ ప్రైస్ పెడితే అప్పుడేం చేస్తారు
ఆ ఎంఆర్పి ప్రై ప్రైజ్ అనేది అది అయినా ఎంఆర్పి ప్రైజు ఆ దాన్ని ఎలా ఆ దాన్ని ఏమంటాం ఏ దాన్ని కన్సిడర్ చేసి అలా
అది షాప్కీపర్ షేట్లో ఎందు ఉంటది మ్యానుఫాక్చరర్స్ కదా పెడతారు వాళ్ళందరినీ మనం మార్చలేం కదా వెతుక్కొని మరిపోయి ఎవరు దీన్ని చేసినారు అనంతా అట్లంతా చేయలేం కాబట్టి మనం మనం అడుగుతాం మనం ఎంత మనము వాళ్ళ అనుకుంటున్నాము వాళ్ళకి నచ్చితే అది ఇస్తారు లేదంటే వచ్చేస్తాం దానికి ఇంతెంత ఎందుకు చేస్తారు
ఓకే మీరు ఆ ఇంకా ఎప్పుడన్నా ట్రిప్స్ వెళ్ళారా
హ వెళ్ళిన ట్రిప్స్ అంటే అట్లేం లేదు ఆహా లేదు లేదు నార్మల్గా ఈ తిరుపతి వెళ్ళినా చిన్నగా ఉన్నప్పుడు పోయినాం చానానే
ఓకే మీరు ఓకే ఆ అంటే మీకు ఏమన్నా గుర్తుకున్నాయా అక్కడ ఏమన్నా కొండానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా అమ్ముతున్నారు అని
ఊ నమ్ నార్మల్గా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అక్కడ కొనుక్కుంటే చాలా తక్కువ మనకి మా జూమ్ మేమైతే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నారు గుర్తు బ్యాంగిల్స్ అయితే చాలా కొని తిన్నాం అనమాట అప్పుడు అవి చాలా తక్కువ అక్కడ
అవునులే అంటే మీరు ఎప్పుడన్నా అరుణాచలం వెళ్ళారా
అరుణాచలం కా
ఆ
కుంటన్నం కానీ ఇంకా వెళ్ళలేదు మీరు ఎల్లిన్నారా
ఆ మేము వెళ్ళామండి అంటే అక్కడ శివుడు ఉంటాడు అనమాట దేవాలయం ఉంటది బా మంచిగా చాలా పురాతన మయింది ఆ చానా మంచిగా ఉ అనమాట అంటే గోపురాలు ఒకటి ఒకటి ఎలా ఉంటాయంటే అదేదో ఆ గ్రాఫిక్స్ చేసి పెట్టినట్లుంటాయి అన్నమాట
ఉహు మంచిగా ఆర్కిటెక్చర్ బాగుందంటార
ఆ బాగుందది ఎలా చె చెక్కినరు తెలియదు కాని మొత్తానికి అద అసలు ఏమన్నా ఉంటాయా అవి ఇంచు టు ఇంచు ఏది కూడా కొంచెం కూడా పొరపాటు లేకుండా చెక్కింటారు అనమాట ఆ శిల్పాలు
అవును అక్కడ నాలుగు ద్వ అది నాలుగు గోపురాలు ఉంటాయంట కదా మళ్ళ అవి ఫోర్ సైడ్స్ ఫోర్
ఆ ఫోర్ సైడ్స్ ఫోర్ ఉంటాయి
ఉమ్
అది చాలా బాగుంటాయి అన్నమాట చూ అసలు చూడ్డానికి ఏదబ్బ ఇంత ఇకా ఇంతగా ఎవరు చెకుంటారు అనీ శిల్పాలని అని ఉంటదన్నమాట కొంచెం కూడా మిస్టేక్ పోకుండా చక్కింటారు అనమాట అది
ఆ ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న వా డిజైనర్స్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళంతరితో పోల్చుకుంటే ముందు కాలంలో ఉన్న వాళ్ళు చానా గ్రేట్ అసలు అంతంత మంచి మంచి దేవాలయాల మీంద అంత ంత రాళ్ళ మీదంతా నీ చేయడం
అది కూడా ఒకే రాయి మీదనే అంటే మొత్తం ఆ పిల్లర్ మొత్తం డిజైన్లు వేసింటారులే
ఉమ్
అ
మరి ఎట్లా అనిపించింది మీకు అరుణాచలం పోయించినింకా
చాలా బాగా మంచిగనే అనిపించింది అది అంటే ట్రిప్పు అక్కడ ధ అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం కాని
ఆ
ఆ ఆ కొండ ఉంటుంది ఆ కొండ చుట్టు ఆ దర్శనం ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటది ఎక్కువ అంటే ఏం లేదు అది కాని నడచవచ్చు అనమాట ట్రై చేయొచ్చు
ఉహు
ఆ
ఎండా అట్లంతా ఉంటది కదా ఎండాగాన
ఆ ఎండ ఉంటది కానీ మేము నైట్ టైమ్ చేసామ అన్నమాట
ఓహో నైట్ కూడా అలో చేస్తారా
ఆ నైట్ కూడా అలా చేస్తారు అంటే గుడ్లు ఉన్న అంటే ఆ ప్రదక్షిణ చు ఆ మొత్తం పోయే దారిలో లింగాలు ఉంటాయన్నమాట ఆ తొమ్మిది లింగాలు ఎన్న ఉంటాయి
హుమ్
లింగాల్ మొత్త ఆ అన్నీ ఒకొక క్లోజ్ చేసేసింటారు అనమాట అప్పుడు నైట్ అయితే
ఓ ఆ టెంపుల్స్ గుడులు అన్నీ మూసేస్తారా
ఆ మూసేస్తా ర్ అప్పుడు కానీ మనం బయట టంకాయ కొట్టుకొని కొని వచ్చేసేది మన ప్రదక్షిణ కంటిన్యూ చేసేది అనమాట
ఉహు
పగులు చేయలేము ఆ ఎండకి ఇప్పుడు నే ఎండకి ఎంత ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫైవ్ అలా
అంటే ఇప్పుడు తిరుమలలో ఉన్నట్టు అట్లా షెడ్ అట్లా ఏం లే ద నడిచేటప్పుడు అంటే తిరుమల మెట్ల మీద షెడ్ ఉంటది కదా రే అది ఎండ పడకుండా
అవునవును లయం అల ఏం అల ఏం లేదు ఇక్కడ
ఆ
ఆ అంటి ఒన్లీ గుడి గుడిలో దే దర్శ్ నానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఉంటాయి అన్నమాట క్యూలైన్ల మింద ఆ మామూలుగా అయితే ఉండదు
ఉమ్ మరి ఎట్లుంది గిరి ప్రదర్క్షిణ ఎక్స్పీరియన్స్
ఫస్ట్ లో ఫస్ట్ సెవెన్ కిలోమీటర్స్ బా మంచిగా అనిపిచింది మళ్ళీ దాని తర్వాత నుంచి ఆ కాలు నొప్పియడము కాలు పెరగడము అలా చాలా నప్పిచింది అనమాట ఇంక మొత్తం ప్రదక్షి అంత అయిపోయే బాటికి ఆ చానా నొప్పిస్తున్నాయి కాళ్ళైతే మ్మ్ అలా అనమాట మంచి ఎక్స్పీరియన్స్ అది
అక్కడే ఆ గిరి ప్రదక్షిణలలో అది ఏదో ఒకటి మామూలుగా మోక్ష ద్వారం అనేదో ఉంటుందంటనే ఆ చిన్న ఉంటుందంట దాంట్లోంచి వస్తారు అంటారు
మ్మ్ ఎలాంటి వాళ్ళైనా పడతారే అబద్దమది
అవునా అంటే చెప్తారే దాంట్లో ఎట్లా ఉండే వాళ్ళైనా గూడా చిన్న సందులో నుంచి పట్టిపోతారు బయటకి వచ్చే
ఆ అహ లేదాడ అలా ఏం పట్రాడా ఇబుడు ఎక్కువ లావుండి అలా ఉంటే పట్టరు నే నా కళ్ళ ముందరే క్యూ లైన్లో నుంచి మళ్ళ ఆడ పట్టకపోవడంతో రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు చానా మంది ఉన్నారు
ఆహా అయితే అవన్నీ ఒట్టి మాట్లెంటరా
ఆ అవన్నీ వుత్త మాట్లే అవి ఆ అంటే మోక్షం కలిగి కలగొచ్చు గాని ఎంత లావున్నా పడతారు అనేది అబద్ధం అది
మ్మ్
అలా అన్మాట ఆ మేము పట్టినామండి అంటే మేము మరీ అంత హెవీ వెయిట్ ఏం లేము సరిపొయ్ సరిపొయినమ్ అంటే బా పట్టినాము దాంలోంచి బా మంచి ఎక్స్పీరియన్స్ అయింది బావునింది
ఇంకా ఏమేమి చూస్నారు మరి అరుణాచలంలో
అరుణాచలంలో ఇంకా కొత్తగా అంటే ఏం ఆ ఏం లేదు గు అడ అంతే అండి ఎక్కువ గుడి వెళ్ళాం ఆ ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసాం అంతే
దర్శనం బాగ అయిందా మీ
ఆ దర్శనం బాగైంది అంటే ఎవరు జనాలంద్ తక్కువ చానామంద్ తకువ్ అన్మాట జనాలు
ఆహా
ఆ అందుకు త్వరగా అయిపోయింది దర్శనం
మ్మ్ ఫోన్స్ అంతా అలో ఉంటుందా ఆ గుళ్ళో
ఫోన్స్ ఏమలో ఉండదు దాని లోపల
అవున
కానీ ఉండదు లీగల్ గా అయితే అలా ఉండదు కానీ ఇల్లీగల్ గా ఎవరో కొంతమంది ఎత్తుకోని పొయ్యి ఇట్లా ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం రీ అవని జరుగుతాంటయి
మ్మ్
వీళ్ళు అంత యాక్షన్ గుడ తీసుకోరు గవర్నమెంట్ అలా
ఉమ్
మీరు ఒకవేళ ఆ గుడికి వెళ్ళాలట్టుకుంటే వెళ్ళం మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితుంది చాలా
మ్మ్ తప్పకుండా వెళ్తాం నెక్స్ట్ ప్లాన్ అక్కడే చేస్తాం మ్మ్ థ్యాంక్ యూ బాయ్